ఉన్నా నమస్తే నమస్తే అండి డబ్బులు ఇక్కడ కూలీ డబ్బులు వంచుతున్నారు. మాకు వచ్చేటివి ఉన్నాయి వేరే వాళ్ళ దగ్గర అని చూస్తున్న అక్కడ ఆ తీసుకుంన్నా ఇంటికి వచ్చినయి అనేస్ వెయిటింగ్ చేస్తున్నా లేదు వెళ్ల మరి నాక్ చిన్న బాబు ఉన్నాడ్ కదా అయినా ఫీడింగ్ ఇస్తా ఉంటా ఇంకా
హ్ హ్
ఇగ టైం పడుద్ది ఆ లోపే వర్క్ చూసుకుంటా వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్ సుకొని చేయాలని చూస్తానా ఏం దొరుకుద్దో ఏమో మామూలుగా ఉద్యోగం చేసి ఇన్ని రోజులు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ చేసినా గానీ బానే ఉంది గానీ టార్చ్ బాగుండే దాంట్లో
అవునా ఇంట్లో ఉండే వాళ్ళకు మనకి ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే పిల్లని చూసుకు- జాబ్ చేసుకోవచ్చు
అదే టెలీ కాలర్ గా చేసి గానే టార్చర్ ఉంది బాగా ఆ మాట్లాడదాం అంటే మనీ ఏమో తక్కువ ఆ చేయడం ఏమో మన వర్క్ చేయడం మామలుగా ఒక త్రీ హండ్రెడ్ కాల్స్ చేస్తే ఒక టెన్ మెంబర్స్ జార్జస్ కోడం అట్లా అంత టార్చర్ ఉండ వ అంతమందికి చెయ్యాలి అంటే మంది కాలేజీ చేయాలి కాని ఒక పది మంది కూడా చేసుకోవడం కష్టంగా ఉంద అనేసి బంద్ చేసిన ఇక
అవునా ఇంట్లో ఉంటాం కాబట్టి మనకర్చ ఇట్ల మట్కి మనం ఏదన్నా చేసుకుంటేనే కొంచెం మనకు కూడా ఉపయోగపడుతది ఇంట్లో వాళ్ళకు కూడా సపోర్ట్గా ఉండాలి అంటే టే ఏదో ఒకటి ఒక్కటి చెయ్యాలి ఏది కావాలన్నా మనీతో సంబంధించి దే కదా
ఆ
రూపాయి ఖర్చు పెట్టాలన్నా
తం
ప్రతి రూపాయా వాళ్ళ మీద ఆధారపడి ఉండాలన్
కష్టమా అద సొంతంగా చేస్ కున్నమనే చేస్తా ఉంటా అప్పుడప్పుడు ఆ
ఏదో ఒక రూపాయి మన చేతిలు ఉంటే మనకి ఏదన్నా కావాలన్నా పిల్లలకి ఏం కావాలన్నా కొను క్కోగలుగుతాం
ఆ
ఉ
ఊకే వాళ్ళ ఆదర పడాలన్నా కష్టం కదా అనేసి
కష్టం ప్రతి రూపాయి వాళ్ళ మీద ఆధారపడాలంటే ఎ ఎదైనా ఇబ్బంది ఉంటది. కదా అండి హ్మ్ అందరు పనులకి వెళ్ళతాలేరు కావచ్చు.
ఆ అందరు వెళ్తున్నారు పనులకి
హ్మ్ మీకా అడ ఇప్పుడు వందరోల పనులు అట్లాంటివి నడుస్తాయా అండి.
నడుస్తాయ్ వందరోలా పనులకి కేళ్తూన్నారు రోజు ఇగా అందరూ
అవునా గవర్నమెంట్ మంచి మంచి పథకాలు ఇస్తున్నదిగానే అది వర్క్ దీంచొటోళ్ళకే వస్తున్నాయి.
వస్తున్నాయి కొంతమందికి అసలు పాప వాళ్ళ పేరు కూడా ఆన్లైన్ కావట్లేదుంటే బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఈ మధ్యలో మా హస్బెండ్ ఎక్కిన అనమాట ఫీల్డ్ అసిస్టెంట్గా లేకపోతే చూ నేను పాపం చాలా ఇబ్బంది పడు పడుతుందారుగాని కార్ లేద్ అది
అవునా అంతా ఆన్లైన్ చేసేషింరు త కదా దాని బట్టి ఉన్నది.
అదే అదే చూద్దాం ఇప్పుడు ఇగా మామూలు తక్కువ రోజులు అవుతుంది. కానీ ఎక్కువ రోజులు అయినాక తెలుస్తాయి కదా ప్రాబ్లం ఎక్కడుందో
దేనికైనా ఒకదానికి సొల్యూషన్ అంత తొందరగా దొరకదు. కదా
ఆహ
ఇంక ఏమన్నా జాబ్ ట్రయల్ చేస్ స్తూన్నారా మరి
ఆ జబా ఏం లేదు ఇంటి దగ్గర ఉండడమే జాబు ట్రై చేసినా కూడా ఇప్పుడు పోవడానికి అవకాశం లేదు కదా
ఉ హ్మ్ పిల్లల చిన్నోళ్ళు కాబట్టి వెళ్ళడానికి అవకాశం లేదనా ఇగా ఆన్లైన్ లో ఏదన్నా బిజినెస్ చూడాల్సింది. ఆన్లైన్ బిజినెస్ చూసారా ఈ మ ద్దల బాగా ట్రెండింగ్ అదే ఉంది
అవును మీషోలో కూడా ట్రై చేసిన మామూలుగా అంటే చెయొచ్చు బిజినెస్ కానీ తక్కువ వస్తా ఉన్నాయి మళ్ళా మనం రోజు స్టేటస్లు పెట్టి మళ్ళనిమ్ అంటే ప్రోడక్ట్ అమ్మాలి అమ్ముతేనే మనకు వస్తాయి కదా
హ్మ్ అవును ప్రొడక్ట్ అమ్మాలి
అది మన వల్ల కాదనిపించింది మనకు కొంచెం ఫాలోయింగ్ ఉన్నా అవి అందరూ ఎవరి ఫోన్ లో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కదా మనం చేసేంటు అట్ ఏం అట్లే ఏం లేదు కదా అని ఎవరి ఫోన్లో వాళ్ళు చేసుకున్నప్పుడు మన దాకా రాదు కదా అనే వాళ్ళు కూడా ఓపెన్ చేస్తే కనబడుద్ది కదా ఇప్పుడు మనం ప్రొడక్ట్ కి రేట్ అని చెప్తే వాళ్ళు ఓపెన్ చేసారునుకో అదే రేట్ చూపిస్తది మనం యాభై అరవై ఎక్కువ తీసుకున్నా వాళ్ళకి అర్థంమయిపోద్ది కదా అని సైలెంట్గా ఉకున్నా ఏది ఉంటా అది చేద్దామని చేత్తావుంటా చిన్న చిన్నవి ట్రై చేస్తా ఉంటా ఏ
హ్మ్ హ్ హ్మ్ ఇప్పుడు